హలో ఆ ఇప్పుడు వినిపిస్తుంది హలో ఆ ఇప్పుడు వినిపిస్ హ్మ్మ్ ఏం చేస్తున్నారండి మీరు
ఏం లేదండి ఖాళీ మీరేం చేస్తున్నారు
ఖాలేనండి ఇప్పుడే ఫ్రెండ్ ఫోన్ చేశారు సో అలా అండి ఏం చేస్ తిన్నరా అండి మరి
ఆ తిన్నానండి మీరు తిన్నారా
హ్మ్మ్ తిన్నాం అండి ఇప్పుడిప్పుడే లేచి ఇప్పుడిప్పుడే లేచాము హ్మ్మ్ ఇప్పుడే తిన్నాం ఇగ మార్నింగ్ పొద్దు పొద్దున్న నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు అంటే పండుకున్నది మార్నింగే పండుకుంటామండి అట్లాని హ్మ్మ్
ఏం చేస్తున్నారు ఏం చేస్తుంటారండి మీరు
ఏం లేదండి హాస్టల్లో ఉంటాము ఏం చేయట్లేము ప్రజెంట్. ఏదోటి చెయాలి మీరేం చేస్తున్నారు అండి మరి
నేనుం ఇంట్లో ఉంటాము ఖాళీ తినడం పడుకోవడం అంతే
మొన్న ఏదో ఫెస్టివల్ అయినట్టున్నారు రాలేదండి మరి అ
ఎంజాయ్ చేశారండి మరి హలో హలో